హలో
చెప్పండి బాగున్నారా
ఉమ్ మేమ్ బాగున్నానండి మీరు బాగున్నారా.
ఆ బాగున్నాండి ఏం చేస్తున్నారు
నేన్ నేన్ షోరూమ్ నుంచి ఇప్పుడే రెస్ట్ తీసుకుందం అని బయట వచ్చాను.
హు ఎలా ని మీ ఊర్లో ఎండలు అంత
ఉ ఉ మధ్యాహ్నం అసలు తట్టుకోలేము ఉ కు ఎండలు ఎక్కువ అయిపోనాయి
వునా
ఉ బయట రావాలంటే ఆ లంచ్ ఇంట్లో అన్నం తిన్నాను ఈ రోజు చిక్కుడు రే సామి గట్లా కూర్చేసింటే
ఓకే అయితే ఉ ఉ నైటికే డిన్నరు
ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు ఇంట్లో చేసింటారు.
ఉ ఉ మీకి ఎన్ని గంటలకు వర్క్ అయిపోతది
నైన్ కి అయిపోతుంది
ఉ
ఉ నేను ఇప్పుడు చూస్కొని ఒక ఎయిట్ థర్టీకి అట్లా మ్యాపింగ్ యేసుకొని వచ్చేస్తాను.
ఓకే అయితే చెప్పండి ఎండలు ఎక్కువ ఉంది అంటున్నారు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు.
నేనేమ్ పెద్దగా జాగ్రత్తలు ఏమి తీసుకోలేదు ఇంట్లో ఏమ్ చెప్పారు.
ఉ
నీనేమ్ పెద్దగా తీసుకోలేదు వ
ఉ మరి వాడదెబ్బ తగులుతది కదా ఎండలో తిరుగుతున్నప్పుడు. హ్యాటో లేకపోతే గొడుగో ఇలాంటివి ఏదన్నా తీసుకెళ్ళాలి కదా.
అయ్య అంటే అదే పోయి రావడం డిస్టెన్స్ తప్పించి నేన్ ఎక్కువగా తిరగలను మధ్యాహ్నం టై లో.
అలా డిస్టెన్స్కే అంట కదా
అవును
ఒ అంటే ఎప్పుడో ఒక రోజు అం అంటే మీరు చెప్పినట్టు ఓకే ఎప్పుడో ఒకసారి అన్నప్పుడు ఇది రోజు డైలీ వర్క్ కదా అలాంటప్పుడు మీకే కదా ప్రాబ్లం అవుతది దాని వల్ల మళ్ళీ మీర ఒక్కరే సఫర్ అవ్వరు కదా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారు కదా
అవున్
స్లో పెట్టుకొని ఇంట్లో చెప్పినప్పుడు వినాలి కదా మీరు రేపు మీకన్నా చిన్న వాళ్ళకి ఏం నేర్పిస్తారు మీరు మీరు ఎలా చెప్తారు ఎండ్లో వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళకూడదు ఇలా వెళ్ళాలని మీరు చెప్పగలుగుతారా అ మీరు విన్ లేదు ద్ కదా ముందు మనం విన్
మే
నేను పర్వాలేదని మీకు మీరే అనుకునేస్తారా
అది ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ఎట్టుందో తెలిదు కదా నేన్ వినయ విషల్లో వన్ పర్సెంట్ అన్నా ఉంది వినయ విశాల్లో వన్ పర్సెంట్ అన్నా ఏదో ప్చ్ సరేలే అన్నట్టు
అంటే హండ్రెడ్ కి మీరు వన్ పర్సెంట్ వింటారా
తె అయ్ అడు ఎప్
అంటే మీరు చెప్పింది నేను వన్ పర్సెంట్ అన్నారు కదా అందుకండ్రు అంటే వన్ పర్స్ సన్ దెన్ లో టెన్ పర్సెంట్ లో వన్ పర్సెంట్ అంటున్నరా
అందు లేదు ఫైవ్ పర్సెంట్ లోప్
అదేది
ఫైవ్ పర్సెంట్ లో వన్ పర్సెంటు
ఉ అయినా కూడా అక్కడ ఆఫ్ కూడా రాలేదు కదా ప్చ్
మా ఇంట్లో అది కూడా లేదని చెప్తున్నాను కదా మా ఇంట్లో అది కూడా లేవదు ఆహా ఎవర్ ఇండ్రు ఎవర్ ఇండ్రు ఎవర్ ఇండ్రు
ఎవరు మాట ఎవరు విండ్రు అంద్రకి నలుగురు నాలుగు
ఆ అంతే
ఆహా దాంట్లో మీరు ఒక్కరే వన్ పర్సెంట్ మంచోళ్ల
మంచోళ్లని చెప్పలేదు ఏదో ఒక్క సందర్భాన్ని బట్టి వినే సి
అంటే ఎవరు మాట వింటారు నలుగురు నాలుగు దారులు కదా ఎవరు మాట వింటారు మీరు అయిదో వాళ్ళు ఎవరనా ఉన్నారా
మా ఫాదర్ ని పట్టించుకోవడం వదిలేసాను నేను ఆ మా సిస్ట్రు మాట మా పేరు చెప్ పది ఏదో ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు చేస్తన్న
ఓహో సిస్టర్ చెప్పింది వింటారు సిస్టర్ మీకన్నా పెద్ద చిన్న
సిస్ట్రా అహ్ చి
హలో
చిన్నదే అది సిస్ట్ర్ ఉ
చిన్నమ్మయ
ఊ
పర్వాలేదు మిమ్మల్ని బాగానే కంట్రోల్ పెట్టిది
ఏం చేద్దాం ఇంట్ల ఆ అమ్మాయ గయ్యాలి
అ గయ్యాలని ఎలా అంటారు ఇప్పుడు మీరు ఫాదర్ మాట విండ్రు మదర్ మాట విండ్రు అన్నప్పుడు
నేను ఫాదర్ మాట ఒక్కటే విన్నని చెప్పినను నే మదర్ మాట విననని చెప్పలేదే
ఏమి అక్కు లే దిస్
అ మదర్ సిస్టర్ మదర్ సిస్టర్ ఫాదర్ తో మాట్లాడను మదర్ సిస్టర్ వాళ్ళు చెప్పిందియితే ఒక్కొక్క సందర్భంలో వింటాను అని చెప్పాను
ఎందుకు ఫదర్తో ఎందుకు మాట్లాడరు మీరు ఎందుకు ఎందుకు మీ మీ మంచి గురించే ఏదైనా చెప్పుంటారో అది మీకు నచ్చలేదా
మంచి ఇది పక్కన పెడితే మా ఫాదర్ కొన్ని చేసేవి ఇంట్లో కొన్ని బాలేదు
హ్మ్
అందువల్ల నాకు మా ఫాదర్ కి కొన్ని మిస్ అండర్స్టాం జరిగింది
మీ చెల్లి మీ ఫాదర్ ఎలా ఉంటారు
ఆ వాళ్ళిద్దరికి కలిసిపోతుందండి వాళ్ళ ఇద్దరు ఆ మా మా ఫాదరు గయలే మా సిట్టర్ గాయలే ఇద్దరి కిదరు
ఓకే ఓకే మీరు అంటే సాఫ్ట్ అనమాట
నేను మరీ సాఫ్ట్ అని చెప్పను వాళ్ళతో పోలి వాళ్ళ పోలిస్తే సాఫ్ట్ ఏ
ఓకే ఓకే అంటే అట్లా గయ్యాలి కాదు అట్లా సాఫ్ట్ కాదు మా మిడిల్ మిడిల్ లో ఉన్నారు మీరు
మిడిల్ అనుకోవచ్చు సిట్యువేషన్ తగ్గాటు
అయితే ఆ ఇంట్లో అప్పర్ హ్యాండ్ మీ సిస్టర్ది అనమాట
నా సిస్టర్ దే అన్ని
ఓకేే మీరు ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదా నేను పెద్దోడి కదా నా మాట వినరా అని ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదా మీరు
నేను తీసుకుదం అనుకున్నా కూడా ఇంట్లో అలా జరగదున్నమాట నార్మల్ టైమ్ లో తీసుకుంటారు మిత టైమ్ లో ఇకా గొడవలు జరుగుతాయి
ఆ మీకెవరు ఫేవరెట్ హీరో ఎవరండి మీకు
మా మహేష్ బాబా అండి
ఎందుకు
చిన్నప్పటి నుంచి అతని సినిమాలు చూస్తూ పెరిగాను అతను యాక్టింగ్ కాని అతను అతను మూవీస్ కాగాని బాగా ఇష్టము అలాగే ఇప్పుడిప్పుడు అతను చిల్డ్రన్స్ కి హార్ట్ ఆపరేషన్స్ అలా చేస్త వస్తున్నాడు అవన్నీ బాగా నచ్చినాయ అన్నమాట అతన్లో హలో హలో హలో